ఉమ్ ఏం చేస్తున్నావు?
ఏంది ఏట్లా వినిపిస్తుందా?
ఆ వినిపిస్తుంది
మ్
ఇంకేమి
ఇక్కడకి బోలేదా ఈవినింగ్ వాక్
అక్కడికి పోల అస్సలు ఓపికలేక పోయ
ఊహ్హ్ ఉమ్
ఇక్కడ నుంచి వెళ్ళే లోపలికి ఒక్కసారన్న ఎగ్జిబిషన్కి వెళ్ళాలి.
ఆ ఎగ్జిబిషనా
ఏమో అక్కడ నేను చూసిన జెయింట్ వీల్ ఉందనుకుంటా.
నీకు భయం లేదా జెయింట్ వీల్ అంటే?
ఇప్పటి వరకు నా లైఫ్ లో నే ఒక్కసారి కూడా జెయింట్ వీల్ ఎక్కను.
అంటే నార్మల్గా నీకు అట్లా భయం వేయదా?
ఆహా ఏదు నా లైఫ్ లో నేను అవన్నీ ఫస్ట్ టైమ్ ఎక్స్పీరియన్స్ చేసింది. ఆడికి పోయినప్పుడు ఐవీకి పోయినప్పుడు
లో కాస్ట్
ఆరోజు రెండు ఎక్కాను అరిచరిచి పెట్టాను, పిచ్చ పిచ్చ క అరిచాను కింద సార్ చూస్తున్నారుంత తెలిసి కూడా పిచ్చి పిచ్చిగా అరిచా
నాకు చాలా భయం తెలుసా నేను ఎక్కేదింటే కొలమస్ ఉమ్
ఆ రోజు నేను ప్యాంట్ వేసుకోలేదు. ఆ డ్రెస్ కింద ఏది జీన్స్ డ్రెస్ వేసుకున్నా గదా
అ
ఆ రోజు ప్యాంట్ వేసుకోలేదు ఎక్కడ ఎగిరిపోతుందా అని అదొక భయం పక్కన అదే ఎగరలేదు బానే నేను డ్రెస్ కూడా చాలా పొడుగ్గా నను కదా
అవునులే ఉనింది నాకు అవన్నీ భయం హైట్స్ వెళ్ళాలంటే కొలంబోస్ ఒక్కటి భయం ఉండదు.
అడుక్కున్న రోజుక రజు అవన్నీ ఎక్కుతా అన్నీ ఎక్కుదాం ఆ ఎన్ని ఫోర్ ఫైవ్ ఉన్నాయి అలాగా గాల్లో ఎగిరేవి. ఇంకోటి డాన్సింగ్ చేర్స ఏదో అద ఒకటి బాగా తిప్పేసింది. అంటే అదేం గాల్లోకి పోవట్లేద బ్రేక్ డాన్స్ అవన్నీ అసలు ఫస్ట్ టైమ్ ఇంకా నాకు ఆ రోజు ఫస్ట్ డే అని ఆ రెండు టే చాలు మళ్ళీ నిన్ను అక్కడ కాలేజ్కి వెళ్ళాక అక్కడ తీసుకెళ్తా అన్నాడు. కాన్ నచ్చింది నాకు ఫస్ట్ టైం అయిన అన్ ఆ నిజంగా బ్రేక్ డాన్స్ ఏమంత భయమేయలే ఏందంటే అది కూడా అరిచాను గానీ పిచ్చి పిచ్చిగా
ఊరికి అక్కడక్కడే తిరుగుతా ఉంటది ఇది పై ఆ పై నుండి కిందికి కింద నుండి పైకి పోతా త ఉంటది అది కూడా రౌండ్ చాలా భయం అవుతది పైకి పోయటప్పుడు భయం ఏదు కిందికి వస్తా ఉంటది కదా ప్పుడు చాలా భయం అయితది
నే అట్ల ఎప్పుడు ఎక్కలేదు నేంటప్పుడు జైట్ వీలంటే ఏమంత ఫాస్ట్ గా ఏం పడేది కదా కిందకి మేము ఫస్ట్ కిందైతే మెల్లగా గాల్లోకేల్ అే దంన్ అని పడేస్తుంది కిందికి సడన్ సడన్ జంపులు సడన్ సడన్ ట్విస్ట్ లో ఆరిచర్చి పెట్నా నేను ఆ రోజు సార్ చూస్తానే ఉన్నారు ఈడు పెద్ద సియర్ దొంగ మొఖమోడు వాడే తీసుకొచ్చి చూపించింది
అవ్ నిజంగా కావాలనే వాడు దుబ్బుడు మా దగ్గర కూడా పిలుచుకొని వచ్చినాడంటే మేము అ సైడ్ రాలేదులే అవన్నీ అ సైడ్ ఇక్కడ మేము తినే దగ్గరే తిరుగు తింటా అన్ని తింటా తిరుగుతా ఉన్నాం ఒకచోట కూర్ కూర్చొని తింట ఉన్నాం కావలని పిలుచుకొనోచ్చినారు వాడు థర్టీ త్రీ వీళ్ళు
అదే వాళ్ళు వాళ్ళు మాత్రం అమ్మాయిలు అబ్బాయిలు పోతున్నారు మేం మాత్రం ఆడా అంటే ఇంకా ఎక్కువ మంది రాలేదని మేమిద్దరమే ఉన్నాం ఇంకా మిగిలిన వాళ్ళు రాలా మళ్ళీ వీళ్ళు వచ్చారు ఫార్టీ ఫైవ్ థర్టీన్ సిక్స్టీ త్రీ వీళ్ళు వచ్చారు ఇంకా బయట వాళ్ కొమంది వచ్చారు అందరు నిండాలని మేము ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వెయిట్ చేస్తుంటాము అంత స్టఫల్ మా దగ్గర వెయిట్ చేస్తనే ఉన్నారు ఏంట్ర చ్చి వాళ్ళకి ఎట్లా లేకపోయినా ఆయన్
అదే కదా ఆయనంగా ఓవర్ లే చాలా
స్టార్ట్ అయిపోయిన తర్వాత అస్సలు పట్టించుకోలే నేను వాళ్ళని
నిజంగా ఆయన పిల్లల్లో కలిసిపోయి పిల్లల మాదిరి కామెంట్లు చేసుకుంటా ఉన్నాడు తెల్
ఆ మాముూలుగాదసలు
ఎందోలే
మనం మాట్లాడుదాం నైట్కి ఆ ఇష్యూ గురించి ఊటి
అదా ఓకే ఓకే ఏమైందంటే మా దాంట్లో ఇది క్యారీ హౌస్ి పిలుచుకోని పోయినార్ కదా
అ వేస్ట్ మళ్ళ ఎయిటీ రూపీస్
అంటే నాకు ఫుల్ సౌండ్స్ అంతా నాకు చిన్నప్పటి నుం కొంచెం ఫోబియ భయం లాగా కానీ స్ట్రాంగ్ గా ఉన్నట్టు ఉంటా బయట మ కన్ చాలా భయం ఇంగ మెయిన్ ఆ సౌండ్స్ లై టింగ్స్ చాలా భయమైది సడన్ గా ఇంగ చూడు ఎట్లా అ అ చిన్న అంటే ఇట్లా అరిచి అరిచ్చి ఎరిచ్చి పెట్న ఎన్నికలా
ఇంకా దగ్గర కదా అది ఎక్కడ నువ్వు చెప్పింది ఊటీలోనా అక్కడన్నా నేనేం అర్వలేదు కానీ పాండీలో అయితే ని నజమైన మనుషులు అక్కడ వైషం వేసుకొనిఉన్నరన్నమాట నేను అది బొమ్మలే అనుకున్నా వాళ్ళు అరుస్తా ఉంటే వీడు వాళ్ళన్ టప్ అని కొట్టేసాడు వాళ్ళు లేసి నుంచోని వచ్చేసారు ఆ అని ఆరుచుకుంటూ వచ్ గ నాకు తెలుసు అదే అంత స్కేరీ లేదు అనవసరంగా సిక్స్ రూపీస్ అ
అదేమంత స్కేరీ లేదు కానీ నాకు ఎందుకు ఇంకా అదంతా నాకు ఆ లోన్ అనిపించి అక్కడంత అద ఒక్కటొక్కటే ఉన్నాను కదా మ్యాక్సిమం ఒక్కటే ఉన్నా నేను అవిలో ఇంకా సడన్గా చాలా ఇది అనిపించి చాలా అర్
మేం పోయింది నేను అబ్బాయిల మధ్యలో పోయా వాళ్ళ కామడి కామెడీ చేసి పెడుతున్నారే ఆడ
ఆ నేను కూడా అబ్బాయిల మధ్యలోనే పోయింది
పాండలో అయితే నేనుమిద్రం పోయాము అడే పెద్దది కూడా లేదు చాలా చిన్నది ఒక్కడు వన్ మినిట్ లో టూ మినిట్స్ లో బయటకు వచ్చే ఉంటాం మధ్య మధ్యలో బొమ్మలు పెట్టుకుని లాస్ట్ ఇంక ఎగ్జట్ పో మనగా అక్కడ ఒక మనిషి దయ్యం వేషించుకుని ఉన్నాడు ఇవై ఓని దట్టాడు వాడు పోయి నిలుచొని వచ్చేసాడు బార అని అరిచాను
వామ్మో నిజంగా ఇంకా నా వెనకాల ఏమో ఫిఫ్టీ సిక్స్ ఉన్నాడు బాబమ్మడి నేను అర్చదానికి ఎట్లా భయపడినాడు తెలుసావాడు ఏంది అదేం భయం లేదు కానీ అచి అచి పెట్టినా అలే మళ్ళ ఏం చేసిన తెలుసా ఆయన బయట వచ్చ కళ్ళల్లో అంత నీళ్ వస్తా ఎందు కో కల్ ఆగలా అయినా అంది ఆ అయినా నే ఓ ఎందుకు ఎందుకు ఎందుకు భయపడుతున్నావు్ ఏముంది నువ్వు ఇంక పోయినా వచ్చేసినా అయిపోయింది ఇంకా భ ఇప్పుడు దయ్యం దయ్యం వచ్చి నీ ముందట నిలబడ్డ నువ్వు భయపడవు చూడు అన్నాడా గమన్ నచ్చిపో వదిలేసి కదా పోయి ఫిఫ్టీ ఎయిట్కి చెప్పినాడంటే
ఎవరు
ఆ సరే
ఏమని చెప్పాడంట
అరేయ్ ఏంది రా ఆ పిల్ల భయపడింది పాపం అట్లా భయపడింది ఆ భయం ఆ పిల్లకి అమ్
కౌశిక్ ఇత్తే పోటీలో పొద్దున డల్గా ఉన్నామని ఇద్దరము సార్ వడదగర్ పోయి అమ్మాయి దగ్గరకి వెళ్తావా చెప్పు పంపిస్తా అని ఏంది కార్ లో మొత్తం గర్ల్స్ కూర్చంట నా దగ్గకి పంపిస్తంది అన్నాడు అన్నీ ఎందుకు దల్లుకున్నారు మీరిద్దరు అని నువ్వు వెళ్తావు ఆ కార్లో అన్నాడంట లేదు సార్ అన్నాడంట ఇంకా ఆ రోజ అంతా డల్లుగా ఉన్నాను కదా పొద్దున టిఫిన్ తినేటప్పుడు కూడా హోటల్లో ఏ పర్లేద్రే అలాంటివన్నీ అవుతుంటాయిలే తిను ఏం కాదులే అన్నాడంట
మా అమ్మలు కూడా అదే అన్నాడు ఆయన అంటే మేము నిల్చొని ఉన్నాం అమ్మా మేము తింటా ఉన్నాం నాచువల్ గా తింటా ఉంటే థర్టీ త్రీ సిఆర్ ఏం చేసినారు పిలుచుకొని వచ్చినారు ఆయన్ని తెలుసుకొని వచ్చింది కూర్చ సార్ పోతుంటే కూర్చొని తింటే ఏం బాగుంటుంది ని చెప్పి నిల్చున్నాం అంతే ఆ కూర్చొని కూర్చొని మీరు తినండి మీకు కానిండి మీరు కానిండి అని చెప్పి వెళ్ళిపోయినాడు స్వామి ఉచ్చు అసలు కాదు ఇప్పుడు స్టూడెంట్స్ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ అన్నా పోయి చెప్తే ఆ
ఆమ్మెకి నాకు బావుండింగ్ లేదు మేమిద్దరుం బమ్మలు కొంటె లేదు కౌశిక్ నువ్వు కొనిస్తే మం లేేదు మనం అమ్మాయిే కొనుక్కుంటుంది అని ఆ అయినా ఇప్పుడు మీకు బొమ్మలతో ఏం పని అన్నాడు అనింది అమ్మా
అంబా
అప్పటికి అంత క్లోజ్ ఏమో అవ్వాల ఫస్ట్ డేనే కదా పాండీలో
ఆ హ్మ్ ఫస్టే లే అది
ఏం కోచట్ నువ్ కొనిస్తున్నావా ఆ అమ్మాయికి అనింది ఆ తర్వా తర్వాత పవర్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ లో కూర్చొని మొత్తం లవ్ స్ స్టోరీ నేనే చెప్పినాను ఆమెకి
హ్మ్ అయినా అట్లే వాళ్ళతో బాండింగ్ మనకి క్లోజ్నెస్ బాగొచ్చింది
హ్మ్ చాలా బా వచ్చింది నాతో పాటు కూర్చొని తిన్నా నా కోసం బాక్సులు తెచ్చింది మేడం ఆరోజు మీరు ఆడ ఫోటోలు దిగుతా ఉన్నారు కదా నేను సారీ కట్టుకున్న రోజు ఆడపోయి పవర్ ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ లో కూర్చున్నాం
మేం ఫోటోలు
ఆ హాఫ్ సారీస్ కట్టుకొని కాలేజ్ ఫెస్ట్ అప్పుడు
నేనెప్పుడు ఫోటో తీసుకున్నా
నువ్వు హాఫ్ సారీ నువ్వు ట్వంటీ వన్ థర్టీ ఫోరు వీళ్ళందరూ అప్పుడు మీరు ఫోటోలు దిగుతున్నారు మేమిద్దరం ఆడ నుంచోని ఉన్నాం గమ్మున
ఆయన నేను పిలిచింటే వచ్చేదాన్ని
ఇంకెందుకులే మీరు మీరు క్లోస్ ఫ్రెండ్స్ కదా అని అప్పటికి కూడా బానే ఉన్నారు కదా మీరు
కానీ నేనే వాళ్ళతో ఉంటా ఉండేదాన్ని ఫోర్స్గా తర్వాత తర్వాత అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసేసి న్నారు సర్లే ఏంది మీరు అవాయిడ్ చేయాలా అని చెప్పి నేనే
నువ్వు హాస్టల్కి వస్తా అని చెప్పావు కదా నేను పోయి అది వాళ్ళని అడిగా ఏమి ఇంకా రాలేదు ఆ అమ్మాయి అని
హ్మ్ ఏందోలే
పోని
అండ్ నాకు ఫస్ట్ నుండి ఫిఫ్టీ ఎయిట్ చెప్తానే ఉన్నాడు
వాళ్ళు చెప్తారు మనమే వినం నాకు బుద్ధి ఉండదు వాళ్ళేం బానే చెప్తారు
అంటే వీడికి ఎప్పుడర్థమైందంటే ఆ ఆ గొడవ అయిందని చెప్పిన కదా మొన్న నేను ఇన్స్టాగ్రామ్ది అప్పటి అప్ అప్పటి నుండి ఇంకా ఏమి పెద్ద ఫోజ్ ఫోజ్ కొట్టింది అప్పటి నుండి ఇంకా నచ్చదు వాడికిమ్మంటే హ్మ్ నాకు చెప్తున్నాడు తను అంత ఉండొద్దు క్లోజ్గా ఉండద్దు తగ్గి తగ్గి తగ్గి అని
హ్మ్
చెప్తా మనం మారం కదా
నేను అటు వినని తెలిసే నాకేం చెప్పడు కౌషికు
అంతే ఇప్పుడు మనం వాళ్ళతో ఉన్నప్పుడు సడన్ గా దూరంగా ఉండాలంటే కాదు కదా దాన్
చెప్పల్ మడు స్టార్టింగ్ అంతా గొడవ పడుతున్నా కానీ అమ్మాయిలు మీరు అట్లా అరవకూడదు చెప్పకూడదు అట్లా అంటే మళ్ళ
ఆ
కౌశిక్ చెప్తా ఉన్నాడు ముందంతా వాళ్ళతో హలో
ఉ ఉ
నీకు నా వాయిస్ లేట్గా వినిపిస్తుందా
ఉ ఇప్పుడు వినిపిస్తాంది చెప్పు
నేను అది ఎప్పుడో మాట్లాడితే నీకు ఇప్పుడు వినిపించింది
అవును అందుకే ఇప్పుడు చెప్పు
ఉ ఇంకేం యితే
ఇంకేం చెప్పాలి నువ్వే
ఐవి మెమరబుల్ ట్రిప్
చాలా మనుషుల్ని దగ్గర చేస్తారంటే దూరం చేస్తుంది
నిజంగా నా లెసన్స్ నేర్చుకునిందే ఎక్కువ దాంట్లో
అవును నేను కూడా బాగా అసలు నేను ఐవీలో ఉన్నప్పుడు చేసినట్లే అబ్బాయిలతో బొమ్మలు కొనించుకున్నారు హ్యాట్లు కొనించుకున్నారు
స్వాతి కూడా కొనిపించుకునింది
ఏంటి
అదే పాండల ఎగ్జిబిషన్ లో ఆడే అంతంత కాస్ట్లు ఉంటే ఆ పిల్ల ఏందో కొన్ని రెండు మూడు రకాలు తీసుకుంది ఇయర్ రింగ్స్
అసలు ఏం లేవీ అని ఓల్డ్ స్టాక్ ఉన్నాయి నన్న కూడా వాడు ఎంత అడిగిన తీసుకు అసలు అక్కడ ఏం నచ్చలే అది కూడా ఓవర్ కాస్ట్ ఉన్నాయి ఏం వద్దులే అని చెప్పి బాగా తిన్నాం మేము అన్ని షాక్స్లో ఏ అబమల్ ఇది తెలుసానికి థర్టీ సిక్స్ ఇయర్ మాప్ పెట్టుకొని తెల్ళడానికి
తెలీదు ఏం చేసాడు
ఈ ఒకటేమో మెట్ లో ఏసుకోని ఒకటేమో ఇయర్స్ కి పెట్టుకని ఎక్కడ అ థర్డ్ డే ఆ సెకండ్ డే